హలొ
ఏం జేస్తున్నారు
తినేస్ కూర్చున్నామండి మీరు
ఆహ మేము గూడ ఇప్పుడె తిని కూర్చున్నామండి మీకు ఏ పండగాలంటే చాలా ఇష్టం
మాకు దజరా పండగంటే చాలా ఇష్టం అండి బతుకమ్మ దసరా
మీరు బతుకమ్మ ఎలా అ ఆడుతారు అంటే రో ఏ రోజ్ ఎలా ఆడుతారని
మా ఊర్లో చిన్నప్పుడు ఎలా ఆడేదంటే అండి అవ్ తొమ్మిది రోలు రోజు బతుకమ్మని పేర్చి వెళ్ళి అక్కడ పాటులు బాడుకుంటూ కొన్ని పాటల్ ఉంటయ్ ఆ పాటలు పాడుకుంటూ మంచిగా అ సత్తుపిండ్లి అవన్నీ తీసుకెళ్ళి అ బతుకమ్మ పాట్లు పాడుకుంటూ ఒక అరగంట మంచిగా అ ఆ మంచిగ ఉండి అదయిపోయిన తర్వాత అందరం అక్కడ బతుకమ్మని శివుడి మీద ఇట్లా రివర్స్లో ఏసేసి సత్తుపిండి తినేసి అందరం పంచుకొని ఒస్తామండి ప్రస్తుతానికయితే అలాగే మాడట్లేదు ప్రస్తుతానికి ఆ లాస్ట్ బతుకమ్మ తొమ్మిదో బతుకమ్మ ఏదైతే ఉంటదో ఆ బతుకమ్ మాత్రమే వెళ్ళేసి తి ఆడేసి మళ్ళ దసరాకి రావణాసురుని కాల్చే దగ్గరికి ఎళ్ళి ఆ పండగ ఒకటి చూసేసుకోని జమ్మాకు తెచ్చుకొని ఆ పుస్తకాలలో పెట్టుకుంటాం
సంక్రాంతిలోలా ఆడుతారండి మీరు మాకు అన్నీ పండ్లలు ఇష్టమే అందులో బాగా నచ్చేది మిత్రులతో ఆడుకోవడానికి నచ్చేదో హోలీ ట్లో వాళ్ళతోటి ఆడుతూ పాడుతూ చేయాలనేది మాత్రం దసరా మీరు సంక్రాంతి ఎలా ఆడుతారండి
మీరు బతుకమ్మని ఎలా చేసుకుంటారు
మేము మా మేం బతుకమ్మను మీరు చెప్పినట్టే తొమ్మిదిరోజుల బతుకమ్మ కాబట్టి తొమ్మిది రోజులల్ల ఏడో రోజేయో ఏడో రోజో ఏదో రోజు ఆడరు ఆ ఒక్క రోజు తప్ప మీతా అన్ని రోజులు బతుకమ్మ పేడ్చుకొని తీసుకొచ్చి పేర్చి తెల్లారి తీసుకెళ్ళి ఆడతారు లాస్ట్ రోజు మాత్రం అందరం అన్నయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళందరం కలిసి ఎళ్తాం కదా అందరం అన్నయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళు అందరం ఎళ్ళి ఆడ ఆడతాము ఆడ ఆడాక ఆ ఆడ నుంచి ఇలా ఎత్తుకొని ఓ ఈ కొంచెం బరువు ఉంటది కాబట్టి వాళ్ళు మొయ్యలేరు అని చెప్పి అన్నయ్య వాళ్ళందరూ మేము అన్నయ్య వాళ్ళమే నెత్తిమీద పెట్టు కొని చెరువుదాక ఎళ్ళి చెరువులో వేసి వస్తామండి వచ్చేటప్పుడు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ సత్తుపిండి బుక్కుకుంటూ వస్తాం మీరు సంక్రాంతి ఎలా ఆడుతారండి
మేము సంక్రాంతి ఎలా చేసుకుంటాం అంటే అండి జస్ ఆ ఓన్లీ ఒక ముగ్గు మాత్రమే వేస్తాము
అంటే మూడు రోజులు ఏస్తారా లేకపోతే ఏ రోజు ఎలా వేస్తారనేది
అందులో మూడు ఉంటాయి కదండి మకర సంక్రాంతి ఇంకొకటి భోగి అని భోగి రోజు ఆ కనుమ ఆ భోగి రోజు ఏం చేస్తాము అంటే కట్టెలు పేర్చి ఏవైనా పాత వస్తువులు ఉంటే అందులో ఏసేస్తాము అంతే ఇంక సంక్రాంతి రోజు ముగ్గు వేసుకుంటాము ఔ గొబ్బెమ్మలు పెడతాము ముగ్గులల్లో ఓ ముగ్గుల పోటీలు జరుగుతా ఉంటే అందులో అక్కచెల్లెలం అందరం ఊర్లో కలిసి ఆడుతాము ముగ్గుల పోటీలల్లో ప్రైసెస్ కూడా ఇస్తా ఉంటారు చికెన్ మటన్ తెచ్చుకొని ఇంగ తినేస్తాం మాంసాహారం తింటాము మీరు
మేము ఉ సంగం ల వచ్చేసి మా అమ్మమ్మలను మా చె మా మా అమ్మగారును చెల్లె ఇద్దరిని కలిసి మొదటి రెండు రోజులు బయట ముగ్గేేస్తారు మాది కొంచెం పెద్దగా ఉంటది ఇల్లు వాకిలి కూడా పెద్దగా ఉంటది కాబట్టి మూడుదికుల ముగ్గిస్తారు మొత్తం ఒకటి ఇంటి పక్క ఒక్కొటి రోడ్డు మీద ఒకటి మూడు దగ్గర ఇస్తారు దాని రంగురంగుల కలరు తోటి నింపి నింపుతారు నింపేటప్పుడు మా సహాయం మా చేతి సహాయం కూడా మేము కూడా నింపుతాము ఏదో ఒక రంగు ఇట్లా ఫస్ట్ రెండు రోజులు అయిపోయినాక లాస్ట్ రోజు చికెన్ ఇలా నా నార్మల్ అంటే వట్టి ముగ్గ ఇస్తాన్నానమ్మ అదేసాక ఉ అది ఇస్తారు ఇజాగా చికెన్ మటన్ ఇద్దామండి
దీపావళి మీకు నోములు ఉన్నాయాండి
ఆ మా అమ్మమ్మ వాళ్ళకు ఉన్నాయండి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసుకుంటారు మీరు మిత్రులతో ఆడుకునే పండుగ ఏంటిదండి వాడు ఏమన్నడు
హలో మీరు దీపావళికి
మీరు త్రులతోటి చేసుకునే పండుగ ఏంటి అని అడుగుతున్నా
మా మిత్రులతో చేసుకునే పండుగ హోలీ చేసుకుంటామండి హోలీ మా పాఠశాలలో వచ్చేసి ముందు రోజే జరుపుకుంటాము కలర్లు కలర్లు రంగులు రంగులు తీసుకొని వెళ్ళి ఒకరికొకరం చల్లుకుంటాము మంచిగా ఆ ఒకరికొకరం చల్లుకొని ఆడుకుంటాము అ నీళ్ళు కూడా క రంగుల నీళ్ళు రంగులని నీళ్ళలో కలిపేసి ఆ పాఠశాలలో ముందు రోజే ఎం చక్క ఆడుకుంటాము తర్వాత రోజు ఆ ఇంటి దగ్గర స్నేహితులతో కోడిగుడ్లు కొట్టుకోవడం అయినా లేదా అమ్మ వాళ్ళు వాళ్ళ స్నేహితులతోటి ఇంటి పక్కన వాళ్ళతోని ఆ రంగులు పూయించుకోవడము వాళ్ళ గుసగుసలు వాళ్ళ మాటలు అలాంటివన్నీ చేస్తా ఉంటే చూస్తూ ఉంటాము మేము కూడా మా స్నేహితులతో ఎం చక్క ఆ హోలీ పండుగని చాలా మంచిగా జరుపుకుంటాము చాలా సంతోషంగా గడిపిస్తాం ఆ రోజు మీరు మీ స్నేహితులతో జరుపుకునే పండుగ
మేము అదే హోలీ ఆడుతాము హోలీ ఆడుకున్నప్పుడు పొద్దున దాదాపురడిన లేము అని చెప్తాము ఇ ఆకర్లో ఉన్నామని చెప్పి వస్తారు వచ్చాక అందరం కలిసి ఆట మొదలు పెడతాము ఒకళ్ళెనుక ఒకళ్ళు ఒకళ్ళెనుక ఒకళ్ళు ఆడతాము అదే మా మిత్రులు ఎక్కడ ఉంటారు తెలుస్తాది కాబట్టి ఒకరి తరత ఒకళ్ళని ఒకళ్రిళ తరత కళ్ళని అందరం కలిసి ఒక పెద్ద బ్యాం పది నుంచి ఇరవై మంది దాకా కుమ్మగుడతాము కుమ్మగుడాక ఇగా మా క్లాస్ అమ్మాయి వల్తోటెన వేరే క్లాస్ అమ్మాయి వాళ్ళైన తెలిసిన మిత్రులు ఉంటారు కదండి వాళ్ళతోటి వీళ్ళతోటి గుడ్లు కొట్టడం టమాటాలు కొట్టడం రంగు రంగులు వేయటం రంగు రంగుల పోన్ రంగులు ఉంటాయి చూడండి డబ్బాలలో డబ్బలలో వస్తాయి కదా
అవునండి
అలాంటి రంగులు అవి చేతులో రుద్దుకొని అవి పూస్తే ఒక మూడు నాలుగు రోజుల దాకా పోదు కాబట్టి అలాంటి రంగులో పెట్టి అవే పూస్తాం మేము అంతైపెనక ఆగరిలో చెరువుకు వెళ్దాం చెరువుల స్నానాలు చేస్తాం చెరువు లేకపోతే బావి చూస్తాము బావిలో నా స్నానాలు చేస్తాము అన్నే బట్టలు పిండుకొని అంటే కలర్లుంటేంగ రంగు రంగులు ఉన్న బట్టలు ఉంటాయి కదండి మీద మీద పిండుకుని రూమ్కి వచ్చి మళ్ళీ స్నానం చేసి బట్టలు పిండేసి ఏండేస్తామండి అంతీగ అంత అయిపోయినంక తిని ఎవల్ ఎవాల్ ఇంటి వాళ్ళు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారండి
మీరు మీ పాఠశాలలో ఎప్పుడైనా ఏ పండుగలకైనా
మా పాఠశాలలో పండుగలు ఉంటాయి అండి ఈ దాసరాలు బతుకమ్మలు కృష్ణాష్టమి ఇట్లాంటి పండుగలు చేస్తారు చిన్న చిన్న పండుగలు మాత్రమే చేస్తారు ఆ జరిగినయండి మా మేము ఏడో తరగతిలో ఎనిమిదో తరగతిల కుట్టడానికి చూశాను కానీ తగల్ లేదు కొంచెంలో కొంచెంలో పోతది
ఇలాంటివి చాలా సంతోషాన్ని కలగజేస్తాయి మనకి మన పాఠశాలలో జరిగిన విషయాలన్నీ మనం గుర్ గుర్తు చేసుకుంటూ మన స్నేహితులతో గడిపిన సమయాన్ని అవన్నీ మనకు ఒక మంచి అనుభూతిని ఇస్తా ఉంటాయి ఎప్పుడైనా తలుచుకుంటా ఉంటుం సరే అండి మరి మీ అమూల్యమైన సమయాన్ని మాతో గడిపినందుకు చెప్పండి
మీరు మీ మిత్రులతోటి కాకుండా ఇంట్లో వాళ్ళతో ఆడుకున్న పండుగలు ఏమైనా ఉన్నాయా
ఇంట్లో వాళ్ళతో ఆడుకున్న పండుగలు దసరా అండి దసరా
సంక్రాంతి అప్ అంటే మీ అన్నయ్య వాళ్తోటి వాళ్ళతోటి విల్లతోటి అడినై
సంక్రాంతికి అందరం కలిసి ముగ్గులు వేసుకునే వాళ్ళము దసరాకి మేము ఆ ఆ మాంసాహారాన్ని తెచ్చుకొని వండుకొని అందరం కలిసి తింటూ ఉండే వాళ్ళం దసరాకి
అంటే మీ అంటే మీరు అన్నయ వాళ్ళందరు ఒక్కడ కూర్చొని ఆడతారా లేద
ఆ అన్నీ వాళ్ళందరం ఒక అక్కడ కూర్చొని మాంసాహారం వండుకొని తినేవాళ్ళం అన్న
ధన్యవాదాలండి సమయాన్ని కేటాయించినందుకు చున్నా
ధన్యవాదము